హలో ఇేస్తున్నారు
నది
వస్తుందిగా మరి ఇంటి పడ రాబడి
ఏంటండి
ఫెస్టివల్ వస్తుంది కదండి ఏంటి మరి హడావుడి సంక్రాంతి వస్తుందిగా మొత్తం ఉమ్ పిండి వంట్లు అయన్నంత
పిండి వంటలు చేయడానికి చూస్తున్నారు అమ్మగారు మరి ఉమ్ పిండి వంటలు అంటే కారపూసా ఆ గార్లు
ఉమ్
అరిసెలు చేద్దాం అనుకుంటున్నామండి
అవునా ఉమ్ ఫెస్టివల్ వస్తే మనకి ఇంకా ఫుల్ హడావుడి ఉంటది నీకు నీకన్నా వీళ్ళకి బాగుంటది అమ్మ వాళ్ళకి బాగుంటది ఫెస్టివల్ వస్తే అవునవును ఏ ఫెస్టివల్ అంటే బాగా ఇష్టం అండి మీ ఏ ఫెస్టివల్ అంటే బాగా ఇష్టం మీకు
ఉమ్ నాకా అండి ఆ సంక్రాంతి
సంక్రాంతి బాగా బాగా చేస్తారంట కదండి సంక్రాంతి
ఆ సంక్రాంతి కోళ్ళ పందాలు కదాండి
ఫుల్ డబ్బులు కదండి దానికి
అవునండి నాయి ఈ పదివేలు పోయినయండి మొన్న
అయ్యో అవునా అండి
అంటే లోన బయట ఆడా అండి ఫస్ట్ లోన బై ట ఆడినప్పుడు బానే వచ్చినాయండి రెండు వేలు వచ్చినాయి గదా అనేసి నేను నాలుగు వేలు పెట్టాను పోయినయ్
అయ్యో
కింద ఎదో పోయింది మళ్ళా ఇది ఆటొద్దనేసి మళ్ళా ఏదేదో ఆడదామని యెల్లా అండి వెళ్ళా ఒక పందేల్లో పుంజు ఉంది కదండి నెమలను పూ పుంజి మీద వేసాయండి నెమలి మీద వేసా ఆ నెమలగూడి బానే ఆడిందండి చివరి దాకా రెండు వేలు పెట్టా ఏ కానీ అప్పుడదాకా ఆడి ఆడి తలకాయ కోసుకొని పోయిసిచ్చిపోయింద అండి అసలు రక్తం కక్కుకోని సచ్చిపోయింది నాకేం అ అర్ధం గాలేదు ఇది రెండు నిమిషాల దాకా అందరుని ఎవరికి యెళ్తుంది నెరికి యెళ్తుంది నన్ను పోరాటం ఏ చేయగల అనేసి ఏదో ప్రోత్సహించ లోపలికెళ్ళి పంపించేసారండి ఐదు వేలు బెట్టమని అది చచ్చాక ఎవడు లేడండి పక్కన
అవునా అండి మా ఫ్రెండ్ తెలిసినళ్ళు గూడా అంతే చేశారంట అండి వాడికి ఇరవై వేలు పోయినయంటా పాపం ఇట్ల కాకపోతే బైక్ ప్రైస్ కూడా ఇస్తారంటా కదండి అవునా
ఆ బైక్ ప్రైజ్ అనేదండి ఇప్పుడు అది సంక్రాంతి ఏక్కడ జరుపుతున్నారని దాని మీద డిపెండ్ అయి ఉంటదండి ఇప్పుడు ఒకవేళ మీరు ఆం ఆంధ్రప్రదేశ్ ఆంధ్రా వైపు వెళ్ళారనుకోండి
ఉమ్
నా అక్కడ చిరు మాదారం అని అక్కడక్కడ కొన్ని
అంటే ఒక మ అంటే అది కూడా ఒక ఫెస్టివల్స్ కి ఒక మంచి యూస్ఫులే కదండి పీపుల్స్ గూడా పూర్ పీపుల్స్ ఇంక ఎక్కువ ఉంటే అక్కడ ఏమన్నా
అవునండి ఒక ముసలైైన వచ్చాడు ఆ పుంజును పట్టుకొని వ వచ్చాడు ఆయనకి ఏమీ లేదు సంవత్సరం అంతా దాన్ని మేప్ పాడట ఆ ఆ రోజు బాగానే మేపాడు కానీ పాపం ఆయన పెట్టడం పదివేలు పెట్టాడండి పదివేలు పెట్టాడు జీడిపప్పు మంచిగా దంచి పెట్టాడట అదేమో ఒక్క ఇటికి చచ్చిపోయింది
అయ్యో నండి అ టాయండి ఇంకేమిస్టమ్ అండి ఇకా దీవా హోలీ దీవాళి అయితే అది అసలు అందరు వాన్ అంతే కదండి క్రాకర్స్ అని కానీ కాపోతే పొల్యూషన్ ఉంటాది ఒకటి
అవి సూర్ సూర్ బతిలు ఆటంబంబు
అవునావును నాకు ఫుల్ భయం అండి క్రాకర్స్ అంటే ఆ నాకీ ఈ క్రాకరీస్ అంటే చాలా భయం అండి అసలు మస్తు భయపడతా నేనైతే
ఎందుకండి అయ్యం ఎబాటిపడవు కదండి బాగానే ఉంటాయి కదా పేల్తాయి మా అయితే విసిరేయటమే
ఆ అకా భయమైతది నాకు చాల భయం ఎస్తాది కాదని తరువాతే ఉ
చిన్నప్పుడు మనకి ఆ అవునండి క్రిస్మస్ అంటే పర్లేదండి మనం అంత త తిరగగానే క్రిస్మస్ కూడా పార్లేదు బానే
ఉ బాగానే ఉంటాది అంటే ఫెస్ట్ దానికి పూర్ పీపుల్స్ కూడా డో షన్ చేస్తారు కేక్స్ ఇస్తారు
ఆ అవునవును కేక్లు ఇస్తారు బిర్యానీ పొట్లాలు అవి పచ్చిన రోజులు
కదండి
అ ఆ బతుకమ్మ చాలా బాగుంటదండి అందరుూ ఆడ ఆడిబిడ్డలు అందరు ఇంటికి అతారు కదా
అవునవును మంచిగా బాగుంటది వి న్యూయర్ అయితే ఇంకా బాగుంటందండి మనం అందరం మంచిగా జరుపుకునే
అంటే ప్రభుత్వం మారింది కాబట్టి మనకు తెలిదండి చెప్పలేము కాకపోతే వస్తుదేమో అంటే మా దగ్గర ఇప్పుడు తక్కువ చేశారం డి ఈ మధ్య బతుకం పండుగ బతుకమ్మ పండుగ అంత లేదండి ఈసారి పోయిన సారి చాలా బాగుండేదండి పోయిన సారి సం పోయిన సంవత్సరం బాగా చేసారు కానీ ఈ సంవత్సరం అంత లేదు
అవునవును అసలయితే బా బాగున్నాయండి అసలు ఒకొక్క ఫెస్టివల్ అప్పుడు అంటే ఒకసారి అవేర్నెస్ లే అందరి ఒకొక్క ఫెస్టివల్ మంచి జెతుండే కృష్ణాష్టమి అని ప్రతీ కాలేజ లో డిలు కొట్టటం హోలీకి కాలీ స్కూల్లో ముందే జరిపించడం ప్రతి ఒక్కటి పిల్లలకు కూడా కొంచెం అవేర్నెస్ వస్తుంది వాటి వల్ల ఫెస్టివల్స్ వల్ల బెనిఫిట్స్ ఉన్నాయి కదండి దాని వల్ల కూడా అప్పుడు ఏం తెలియదు అసలు అవునండి ఏంటండి ఏదో అంటున్నారు
పండగంటే పండుగ చేస్తున్నారు కాని ఎందుకు చేస్తున్నారు అస్ సలు ఈ బతుకమ్మ ఎందుకు చేస్తారు
వీటి గురించి కూడా అవునండి ఇవి మెయిన్ కదా అసలు ఉండాల్సింది
ఇయ్యల డ్రెస్సులు వేసుకోవటం వాళ్ళ ఏంటి ఆ రోజే ఎందు చేసుకో
అవునవును ఇవి చెప్పకుంటే ఇవి కూడా తెలియాలండి ఫెస్టివల్స్ అంటే అవి కదా ప్రతి ఒక్క దానికి ఒకొక్క మోరల్ ఉంటాయి వాటి గురించి కూడా తెలుసుకోవాలి అవునవును వాటి గురించి కూడా తెలుసుకుంటేనే మంచిదండి
ఆ అప్పుడప్పుడు పిల్లగాలని కూడా తీసుకెళ్ళాలి నేన్ అనుకుంటున్నా మా పిల్లగాలని కూడా తీసుకెదామనుకుంటున్నా
అవును మంచిదండి అట్లా మేము కూడా ము కూడా ఊరుల్తామ్ ళ్తాం సంక్రాంతికి ఊరుల్తామ్ ఈ సంక్రాంతి అంటే అది ఒక రిలీజియన్ ద్ లా కాద అండి అది ఎవరై అయినా జరుపుకోవచ్చు ఎందుకంటే అది ఒక రైతుల పండగ కదా అది
ఆ అవ్
ఇంట్లో వొళ్ళ అందరూ మంచిగా ఆ ఫ్రూడ్ స్నాక్స్ గానీ కార్పుస్ గాని అవును అవును ఇవి ఆ సంక్రాంతి బాగా జరుగుద అండి ఎందుకంటే అల్లులు వస్తారు తర్వాత ఫెస్టివ్ గ్రాండింగ్ వస్తుంది కదా ఎక్కడై అయినా బాగా అనిపిస్తుంది బా అనిపిస్ ఇది అసలు మంచిగా ఎప్పటికిీ ప్రతి ఒక్క ఫెస్టివల్ కి ఒక్కొక్క రోజు ఒక్కొక్క మనం నాన్ వెజ్ అని ఒక వెజ్ అని గ్రాండ్ ఉంటాయి ప్రతిదీ చాలా బావుంట అది
ఆవ్వా
ఏ నీ ఫెస్టివల్ గట్స్ ఇక ఎక్కువ మీటింగ్ దివాళికి భయం నాకు ఆ క్యాకర్స్ అంటే కొంచెం ఎక్కువగా
దీపావళికి ఏమైంద అండి బ్రహ్మాండం మ్ గ చేసుకోవచ్చు రాత్రి అంతా విరుగులతో నిండి ఉంట అది మూడు రోజులు జరుపుకుంటాం మ్ మేము మీకు తెలుసో తెలియదో కనీసం ఒక పదివేల అన్న ఖర్చు చేయంది అసలు మనసొ ఓప్పదు మాకు
ఆహ్ ఆ మన్షీ మంచిదే లే ఎట్లా కనీ జాగ్రత్తగా ఉంచుకోవాలి వీటిని వాళ్ళ కూడా ప్రతి దానికి పైన జాగ్రత్త కూడా ఉంచుకోవాలి
దూరంగా పెడతాం అనమాట ఇక అంటే మా బయట పాకలోనే ఎక్కడ అన్నా పెట్టేసి ఇక అందులోనూ దీపావళి మనకి దగ్గరలో వస్తది కాబట్టి అంటే చలికాలం దగ్గరలో వస్తది కాబట్టి అఐసర్ దు పంగి ఒకర్ ని చూసి చేసుకోవాలి కొన్ని కొన్నిసార్లు వర్షాలు పడతాయి కాబట్టి తడిచిపోతాయి పోయిన సారి ఆ సుర్ సుర్ బత్తులే ఇచ్చేవాడ్ని అయి తడిసిపోయినాయి వర్షానికి
ఆ అ మ్ సార్ కొంచెం రిమిటెడ్ ఇది తెచ్చుకొని అయితే
త్తలే అ బూ చక్రాలు బాగదిప్ తాయం అండి బాగా తిరిగాయి పోయిన్ సార్ మరి ఈసారి ఎట్ట తిరుగుతాయే లేవలేద అని బానే ఉంద అండి భూచక్రాలు అయన్నీ తీసుకుని మీరు భూచక్రాలు తిప్పార అండి ఎప్పుడు అన్నా
లేద అని నాకు అసలు ఆ క్రాకర్స్ అవే సచ్చిపోయాను
ఆ భూచక్రం ఉంది కద అండి ఆ భూచక్రానికి ఒక సన్నకడ్డి పెట్టామ అనుకోండి
ఫెస్టివల్ ఆ ఫెస్టివల్స్ అంటే అంటే కొన్ని మంచి తుంటే అంటే ఎట్లా ఇష్టం అంటే ఇంట్లో కూర్చుని లేదైనా బయటికైనా టూర్ ఎప్పుడు గాని వృత ల్ చుట్టాలు అందరు వస్తె నా కీ ఈ ఇష్టంగా నీ క్రాకర్స్ అంటే నాకు కొంచెం బ భయం మ్ అండి మరి ఇందుకు వ చిన్న అప్పటి నుంచి కొంచెం భయపడతా ఉంట అవి చూస్తే ఎందుకో తెలియదు అని భయం అనిపిస్తది ఇక
ఆ ఇది వరకీ ఏం చేస్తది అంటే మా ఓరి అట్ అట్టే ఎండిపోయినక అట్ట తీసుకునేద అండి నేనై అయితే బార్ ది
ఆ
భారం మా ఆవిడికి వేట తీసుకొని దానికి ఒత్తి ఎలిగి ఇచ్చేసి దాంతోనే పెట్టేవాడిని అంటే ఒక పద మా ఐదు అడుగుల దూరంలో ఉండే కర్ర తీసుకునేది నేను దాంతోనే ముట్టి చ్చేది ముంద అయితే ఇప్పుడు చేదుల్ తోనే ఇదిలేేత్తామ్ భయం పోయింద అండి ఆ ఇప్పుడు లేద అండి ఇప్పుడు చేదుల్ తోనే ఏదై అయినా
ఆ చిన్న అప్పుడు అప్పుడు బావుఉండే లేద అండి ఏదైనా మంచిగా అనిపిచ్చేది
ఇప్పుడు దొరకట్లేదు మా గర్ కూడా
అవును అవును చిన్న అప్పుడు బావుఉండేది అసలు ప్రతి రంజాన్ అండి అది కూడా కూడా బావుంట అది అసలు అవి కూడా
ఆ రంజాన్ అప్పుడు మొన్న మొన్న అది జరిగింది కదా అండి ఆ ఈద్ ఈద్ పండుగ బాగా అంటే మా ఫ్రెండ్ తీసుకెళ్లాదండి అండి ఇక్కడ దగ్గరలో ఉన్న రెస్టారెంట్ తీసుకెళ్ళి మండి ఇప్పించాడండి ఆ అప్పుడు ఒక మా ఫ్రెడ్ అడిగానండి నా దగ్గరా డబ్బులేపోతే రెడు వందలు అడిగితే ఆమె కొట్టేసిందండి డబ్బులు రెండు వందలు చాలా బాధేసింది దండి నాకు రెండు వందలు గట్లు వీళ్ళని అడగాల్సి వస్తుందని కానీ బాగా అనిపించిండి ఆ రెండు వందలతో బానే తిన్నండి అ అ
పోనీ లే ఫ్రెండ్ ఆ ఫ్రెండ్ వాళ్ళ మీరు ఫెస్టివల్ రోజు కొంచం ఎంజాయ్ చేశారు మంచిగా మంచిగా తిన్నారు మంచిరు తిన్నారు ఆ ఫుడ్ ఆ ఫెస్టివల్ అంటేనే ఫుడ్ అండి ఒక గట్టి చెప్పాల పూర్ పీపుల్స్ కూడా మన ఈజీ గా డొషన్ చేయచ్చు ఈజీగా ఫుల్ ఉంటది ఏదైనా ఫెస్టివల్ ప్రతి ఫెస్టివల్ కి పూర్ పీపుల్స్ కి యూస్ఫుల్ గా ఉంటాయి ప్రతీది అట్లా అవునా కదా అవునా పూర్ పీపుల్స్ యూస్ఫుల్ ఉ అంటే మంచిగా ఉంతాయి మంచిగా ఉంటదండి ఇగ ఏదైనా ఫెస్టివల్ ఇక మనకి ఏదో ఒక మంచి లెసన్ గాని తర్వాత ఏదో ఒకటి మనకి మోరాల్ నేర్పితుది ఇక సరే అండి మరి బాయ్ అండి
ఆ అలాగే అండి
ఆ ఆ బాయండి
ఆ ఆలాగే సరే అండి సరే సరే
బాయ్ అండి కట్ చేయండి
నేనే చేయాలండి ఇది కట్ అవట్లేదండి